తుందా మీకు.
ఆ వినిపిస్తుంది అండి.
వినిపిస్తుంది, వినిపిస్తుంది. ఏం చేస్తున్నా రండి. ఏం చేస్తున్నారు. అవునా. అయితే, అవునా. మా దగ్గర ఇప్పుడే భోజ్ న పెడితే తిన్నము
హ
అయితే నాకు ఆ మాకి అలా ఆల్గా ఎప్పుడు పెట్టిరో ఇంకా పెరుగు పెరుగు ఉంటది సాంబార్ ఎప్పుడున్నది ఎలా అండి
ఎప్పుడుండేది
ఆ పెట్టలేదు ఈరోజు
ఆచ్చ వండుకున్నాం
ఇంకా తినలేద అనుకుంటా కదా మీరు చాతున్నారు
నీకు వినబడట్లేదు అనుకుంటా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది కాగానీ కొంచెం తిన్న తినలే అన్నట్టు అనిపిస్తుంది మరి
తిన్న తిన్న టిఫిన్ అయిందీయ ఆ టిఫిన్ అయింది కదా అందుకే మా చిన్నగా వస్తుంది భోజనం అయితే పెద్దగాస్తుంది మీర్జ తిన్నారా టిఫిన్ చేసారా తిన్నారా
పొద్దున దిన్న మధ అనందిన్నా అండి నేనైతే రెండు పూటలు అయిపోయింది ఇంకా
అందుక ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతార
తింటే కొంచెం బలం బాగా వస్తుంది కదా వెంటనే మాట్లాడొచ్చు తొమ్మిది థర్టీ
అ
అవును మీకు ఈ ఈ రోజు ఆ లైక్ ఏమనా సినిమాకు పోయారా ఈ రోజు ఈ రోజు అయినా రేపు వెళ్తారా ఏమనా
సంక్రాంతి పండగకు వెళ్ళాము సంక్రాంతికి వెళ్ళాం సంక్రాంతికి వెళ్ళాం ఏమిందంటే రవి రవితేజ మూవీకి వెళ్ళాము
మేమేమో సినిమాలన్ని ఫోన్ లోనే చూస్తాం అన్ని
క
రిలీజ్ కాగానే చూస్తాం ఫోన్లనే
ఫోన్లో చూస్తారా మేం టాకీస్కి వెళ్ళాం నేను మా హస్బెండ్ మా పిల్లలు కలిసి వెళ్ళాం రవితేజాది వావ్ సూపర్ గా ఉంది మూవీ వి
మా మేమ నిన్న మన్న ఒక సినిమా చూసినము మస్ చాల బాగుంద్ పోయిన సినిమా గుడా
ఆ చిరంజీవిది గుడ చూసాము మేమ్ ఫోన్ లో చూసాము
మ్
ము మరి ఉగాదిబ్బల్సినారా మరి మీరు
తీసుకోలే షాపింగ్ చేవ చేయాలి ఈ మధ్య వెళ్ళి ఈ వారంలో చేస్ ఆ వస్తాం ఎక్కడికి ఎళ్తారు మీర్
ఇక్కడ మన మన ఇంటి దగ్గర కాద్ ఉంటద్ చూడండి ఆ కేఎల్ఎం షాపింగ్ మాల్ అక్కడికి రండీ నెక్స్ట్ వారం పోదాం నేను కొనుక్కుంటా మా ఇంట్లో అక్క వాళ్ళకి కొందాము మీరు మీ పిల్లలక్ కొనండి మ్ నేనూ మాకు పండుగ ఉంది చీరగొనుక్ ఉంట మీరు సెలెక్ట్ చేయండి నాక్ చీరల్ కొనుక్కోవడం తెల్వదూ అయితే కలర్ డండి కాంబినేషన్ చూషి కొన్ పి అండి నాకొకటి
ఆ సరే సారీస్ ఐతే ఓకే ఆ ఫ్యాన్సీ సారి చేసుకో కొన్కోండి
తం పడ్ తది జీతం పడ్డంక పోదాం మనం
ఆ సరే సారి నేన్ గుడా ఒకటి కొనుక్కుందాం అన్కుంటాన
మీ ఆయనన్ అడగాల మీరు
ఆ అడగాలె
ఆ మీర్ అడగండి పైసల్ గుడా అడిగి వెట్టుకోండ్
అడుగుతా అడిగి నేన్ గుడ ఒక శారీ కొనాలె పిల్లలకేమో పట్
మ్ హ్ మా ఇంటి దగ్గర ఒక ఆమె మంచిగ్ గుడుతది మిషినాంటి మీకు మీకు ఆమెెం ఆమె గురించి చెప్ మీకు దగ్గరికి వెళ్ళి కుట్టించుకోండి బాగుంటయి
ఆ సరే నాకు ఆ బోట్ నెక్ పెట్టడానికి ఇక్కడ ఎవ్వరు బాగా పెట్టట్లేదండి బోట్ నెక్ కానీ నాకు కొన్ని డిజైన్స్ ఉన్నాయి మ మెదల్లో ఆ డిజైన్స్ నేను చెప్పినట్ ట్టు ఎవరూ కుట్టట్లేదండి
అయితే నేను చెప్తా ఆమె మస్సు మస్సు గుడుతుది ఆమె కాకపోతే పైసలు కొంచెం మంచినే తీసుకుంటది లేండి నా పేరు చెప్పండి నా గురించి చెప్పండి ఆమె తక్కువ తీసుకుంటది మీ నే మీకు ఇస్తా నంబర్ ఒకటి
సరే
ఆ మీరు కొన్నప్పుడు నాకు చెప్పండి దాని గురించి
ఇప్పుడు ఉగాది పంతొమ్మిదికి ఉంది
అవును కదా పంతొమ్మిది దగ్గరకే వచ్చింది కదా వారమే ఉంది
ఉ అదే మరి ఆ ఏ
ఆ అయితే మనం వచ్చే వారం పోదాం ఇక పదిహేనో తారీఖు వరకి పైసలు కూడా పెట్టుకోండి పోదమ్ మీ ఆయనని అడిగి పెట్టుకోం అండి నేను మా డా మా నాన్నగారిని అడిగి పెడతా
మీ ఫ్రెండ్స్ ఎవరు రారంండి మీ ఇప్పుడు హాస్ట్రల్లో ఉంటున్నారు కదా
మా ఫ్రె మా దోస్తులకి ఎప్పుడు చదివే పిచ్చి ఆమెకు పండగ ఉందని చెప్పిన చీర కొనుక్కోవాలని అయితే ఆ మేమో రాను రానని అం టన్ది వాళ్ళ డ వాళ్ళ నానోప్పుకోడు మా నానోప్పు కోదండి ఏడికి రావాలన్నా అంటంది
నానొప్పుకోడా ఈమేకే రాబుద్ది కాక అట్లా చెప్తాందా
ఆ అదే కావ అయితే నాకేమో మళ్ళా ఆన ఒప్పుకోడు మా అక్క ఒప్పుకోదు అని అం టది మీకేం
మీకేమో మాగేమో
మరి ఆమెేమో పైసలు లేవని రాదో మరి ఉన్నాయి ఆమె దగ్గర పైసలు కూడా రమ్మంటే రానీ రాదండి
పిసిన ఆర్ది కదా
అవును అవును నేన్ కూడా కొనేసాలా అబ్జర్వేషనా అన్ని ఆమె అసలు తెలుసా తినడానికి రాదు బయట తిన్నాం దా ఏమన్నా తిందాం ఈ రోజు అంటే కూడా రాదు ఛాయ్ తాగుదామన్నా కూడా
ఆ పిస్నారీ శకలు బాగుంటాయండి
పొదుపు బాగా చేస్ సదండి మా ఫ్రెండ్ అయితే, మా దోస్ ఆమె లెక్కనే నేర్చుకోవాలె, ఎప్పుడు ఎట్లయితనో ఏమో
నేర్చుకోండి ఏడికి రాదు కదా, పార్టీలు డ్యాన్స్ ఏయడము ఇట్లాంటి ఏవి పార్టిసిపేట్ చేయదు.
గయి మనది.
మా అక్కనడగాలె, మా అమ్మని అడగాలె
ఇవ్వే ఆమె పని మొత్తం సదువుకుంటనే ఉంటందండి ఆమె, ఏం చేస్తుదో తెలియదు గని లాస్ట్ కి జాబ్ తెచ్చుకుంటా జాబ్ తెచ్చుకుంటా అని అంటుంది. గవర్నమెంట్ అని ప్రిపేర్ అయి టుంది బాగుంటయి గవర్నమెంట్ జాబ్లు ఉంది నన్ను కూడా అప్లై చెయ్ అప్లై చెయ్ అంటది, ఊక
మరి చేయొచ్చు కదా మీ మంచి కోసమే కదా చెప్పేది.
అవును కని మా నాన్న పైసలు ఇయ్యలె మరి నేను అప్లై చెయ్యాలె.
మీ ఫ్రెండ్ అడక్క పోర్రూ, బాగా పొదుపు చేస్ స్తుంది కదా.
ఆమె దొంగ దొంగ చేస్తది తెలుసానే, పొద్దు పొద్దున లేశి చదువుకుంటుంది, నాకు తెలివకున్
అంటే మీ ఆ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లవ్లా తమన్నా, నాగచైతన్య ఇద్దరు కొట్టుకున్నట్టు కొట్టుకుంటరండి మీ ఇద్దరు.
ఆ అట్లనేను కాపోతే ఒకసారి ఆమకు ఫస్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సార్ పక్ క్క నేనే వస్త ఎందుకంటే ఆమె కంటే పోటీ పోటీ అని. ఎకు జవ్
అదే ఆ ఇద్దరు, మీ ఇద్దరు అలానే
మాక్ నిన్న పరీక్ష లల్లా రిజల్ట్స్ వచ్చినయ్ తెలుసా అయితే, నాకు నైన్ న తొమ్మిది వచ్చినయి తో వంద శాతం కి తొంభై శాతం వచ్చింది. మా దోస్త్ కి తక్కువ వచ్చినయ్ నాకంటే, నాకంటే తక్కువ వచ్చినయి అని నాకు ఫుల్ ఆనందం.
నెక్స్ట్ సారి ఆమో వస్
ఉమ్ నెక్స్ట్ సారి ఇంగ లేవు ఇక ఓన్లీ ప్రాజెక్టే ఉంటది, ఇంగ అప్పుడు ఇగ జాబు ఇప్పుడు జాబ్ ఇంపార్టెంట్ ఆమెకు వస్తదా నాక్ వస్తద అని పోటీగా చదువుకుంటున్నం ఇప్పుడు.
అవునా
ఎవరికొచ్చినా మేము దావాత్ చేసుకుంటాం చికెన్ వండుకు కొని వంట ఆహ్ కట్టెలపొయ్యి మీద పెట్టుకొని వండుకుంటాం మేము అందరం.
నేను రావచ్చా?
ఆహ్ మీకు కూడా చెప్తాం, నాకు జాబ్ వస్తే మీకు ఇప్పిస్తా పక్కా చీర ఒక చీర కొనిపిస్తా మీకు.
ఓకే థ్యాంక్స్. ఆహ్ సెలెక్ట్ చేస్తా, ఇప్పుడు తంసపు బిర్యానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సంవత్సరం వస్తుదిలేండి
అలానే చూసినం అండి చాల చాలా ప్రయత్నిస్తున్నా చదువుకుంటూనే ఉన్నా ఈసారి బాగా వచ్చినాయి తొంభై శాతం మా నాన్ననేమో ఎంత త ఎంత మార్కులు వచ్చినా ఇంకా మంచిగా చదువుకోలేవా నువ్వు పా పాస్ అయినావ అసలు నువ్వు అని అడిగిండండి నాకు ఐతే మస్తు భయమైంది నిన్న మా నాన్నకి నేను మా ఫ్రెం మా దోస్త్ ఒక ఆమె ఫెయిల్ అయింది ఈ డా నానా నాంటి నువ్వు ఒకసారి మీ రీజల్ట్స్ చూసుకున్నావా నువ్వు అస సలాలన్నాడు నా మీద అసలు నమ్మకమే లేదు మా నాన్నకి హ
అంతే ఉంటారండి ఎవరి పేరెంట్స్ అయినా అంతే
ఆహ్ కానీ నాకు తొంభై శాతం వచ్చిందని మళ్ళా గట్టిగా చెప్పినా మా క్లాసు లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్
నువ్వేగా
ఇందా అంటే ఒక్కో ఒకసారి ఆమె కూడా వస్తది గాని అట్లా అట్లా అప్పుడప్పుడు నా నాకు ఈ రోజు వచ్చింది
అప్పుడప్పుడు నీకి ఈసారి వచ్చింది
ఆహ్ ఈ సారి నాకు వచ్చింది నెక్స్ట్ సారి ఆమెకే వస్తది
ఇ మరి పార్టీ ఏమి ఇయ్యరా మాకు
ఆహ్ ఉంది మా ఇంటికి రండి మంచిగా ఆహ్ మా ఇంట్లో పచ్చళ్ళు భోజనాలు మా మమ్మీ వంట చేసది పది పది రకాలు మీరు వస్తే మాత్రం రోజు పెడుతనే ఉం పోద్దు నుంచి నడుద అకా తి
వస్తంగానీ కొంచెం టైమ్ పడుతుంది అ మరి
హమ్ మీరు రావాల అనుకుంటా ఒకసారి కు ఫో తెచ్చే రండి మా దగ్గర ముక్కలు అవని ఉండండి మేము బాగాంటే మేము మరి వంట చేసుకుంటాం కూరగాయలతోనే కూరగాయలతోనే తింటాం మేము
ముంద పప్పుకాయలు ఓకే
అందినడం
ముంద పాప ఆకాయద తింట్రండి
చ అట్లనే వయించరు మేము అట్లానే వెరిగినాం
మాకేమో ఆటలం కొయ్యాలి ముక్కల్దిన
ముక్కలేని ముద్ద దిగదంటారు అది అవును కదా మీరే
అవును మా చెల్లి అయితే మటన్ మటను మటను అంటుంది
ఊక తింటేనే ఉంటారు చికెన్ చికెన్ చికెన్ అంటారు నేనేమో అరే వద్దురా ఇ్యలాం చికెన్ వద్దురా మంచూరియా తిందాం రా అంటా ఊక
హ్మ్ ఏ వెజ్ మంచూరియనా
అవును మీ బానే తెెల్సు గాద
అవును మిర్రు దినర్ గదా
మేము అవన్నీ దినమ్ అయితే ఎగ్ గల్సినా గుడా దినరు కొందరైతే మా నాన్నాయితే ఎగ్గు తింటా ఎగ్గు తినరు మా మమ్మీ అస్సల్ ఇంట్లో గిన్నెలే ముట్టుకొనియదు ఆమ్లెట్ ఎస్కుంటా అన్న గూడ పక్కింటి బోయి ఒక ఆంటిని అడుగ్ క్వాలిగా
వామ్మో
మా ఇంట్లో ఇగ ఏమన్నా అయితే వామ్మో అస్సలు రానియరు ఇంట్లోకి రానియరు కాళ్ళు గడుక్కొని ఇంట్లోకి రమ్మంటరు
మాది గూడా అట్నె ఉండెదండి ఇప్పుడు కాలంతో పాటు మారాలి గదా చేేంజ్ అయి తూ వచ్చిర్రు వాళ్ళు గుడా
బేట్లనే
చేేంజ్ అయితూ వచ్చిరు కొద్దిగ్ కొద్దిగా